హలో వినిపిస్సుందా
అ వినిపిస్తుంది
ఆ ఎంజేస్తునావ్
బ
ఆ
టీ వి చొస్తున్న
టీవీ జుస్తున్నవా
మ ఎస ఆన్టి
ఆ
అదె
ఎవరూ
అంట ఎళ్ళ ఒచ్చా
ఆహా ఆల్రెడీ గ్యాప్ లో ఆంటిీ దగ్గరికి ఏల్లోచ్చేసావా
ఏమంటుందా ఆంటి అలా ఉంది హడావుడి చేస్తుందెంటి రాత్ర
ఆ బా కూర్చున్నారు కాలిగా
ఆ
అన్నీ అయి అల్ల అమ్మాయి గురించి అ గురించి చ
ఆహా ఎవరు పెద్దమ్మాయ తీస్సా ఆ ఆ హలో
ఆ పెద్దమ్మాయి గురించి చ్పతున్నరు అ అంట తీరు వంద అంట అంత కేస్ క్లియర్ ఐపోయింది
అహా
ఉహు
ఓ
ఆ ఏభై లక్షలో ఎంతో అప్పంట
ఎవరికీ
ఇగ అప్పైపోయింది
అడ్డియా
అదె ఆ పిల్లా అక్కడికి ఎళ్ళడం
అదెలేే
ర అంతా పడిపోయిందని
ఏముంది క్లియర్ జేసేస్తారుగ
అమ్ ఈ అమ్మాయే తీర్చుకోవాలె అంతా
అదే ఈ అబ్బాయి క్లియర్ జేసేస్తదిలే
అదే అక్కడికి అందుకే అక్కడికి మళ్ళీ వస్తానని ఎంత ముందుగా అనుకుంది లేకపోతే ఇలా ఉంటది అనుకోలేదు
మ్మ్ హ్
ఆ కొంచం ముందు జాగ్రత్తగా మళ్ళీ తిరిగి వెళ్లాల్సి వచ్చింది లేకపోతే అయ్యేది కాదు
హా
ఆ చాలా ఇబ్బంది పడతుంది అ
ఆ
అ హలో
చిన్నమ్మాయి హై ఇక్కడే ఉందంట పదండి
ఆ బానే ఉన్నది హాస్పిటల్ లోనే ఉంది
ఇంకా రాలేదా హాస్టల్లో ఉంటుందా ఆహా
రాల
అబ్బా
అక
మ్మ్ హ్హ్
బాగా ఆ
ఆహ్
జాబు వస్తే అప్పుడు
మ్మ్ హ్ అదేలేే హాస్టల్ల్లో ఉంటుందా ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇండ్లల్లో ఉంచార
అలాగే అందులోనే
రూమ్ లో నేనా
ఆ
ఆహా అదే ఏంటి ఎంత టైం పట్టింది తనకి జాబ్ రావడానికి
ఇంకా చూస్తుందంట మరి
అంటే ఎక్కువ శాలరీ ఏదన్నా చూస్త
ఆ అ అవును దగ్గరకే చూడు మరి
ఆహా
అ
ఆ ఏం కూరలు
బెండకాయ పులుసు
వెళ్ళిపోయేరా నాన్న గారు
ఆ
ఆ
వర్షం పడింది ఇందాక
ఆ చూసాను
ఉ
మనకు సిటి సిసి ఫుటేజ్ ఉంది కదా కెమెరా లో చూస్తే వర్షం పడి రోడ్డు తడుస్తుంది
ఉమ్
ఆఫ్టర్నూన్ పడిందా ఆ
ఆ
ఉహు ఏంటై మంచి వర్షం పడ్, ఇక్కడ ఏం లేదు.
ఉహు
ఇక్కడ బానే నార్మల్ గా ఉంది, అలాని బాగా ఎండలేదు
ఎండ బాగానే ఉందమ్మ మధ్యాహ్నం ఇక్కడ
ఆ
ఇక్కడ అదే పోల్లే ఈసారి మామిడికాయలు తీపి వస్తాయేమో, ప్చ్ ఎప్పుడు తినే తవా ఎప్పుడు కొనేద్దమా అన్నట్టుంది.
గుడ అత్తనై
దే పెట్టయితే దేవుడి దగ్గర పెట్టుకోవలిగా
ఉమ్
ఉమ్ అదే మార్నింగ్ పిన్ని వాళ్ళ పాపకు ఫోన్ చేసి మాట్లాడాను మాట్లాడింది. అంటంది వస్తానని, వస్తావా కానీ వస్తాను ఏప్రిల్ లో, ఒకవేళ హాలిడేస్ ఇస్తే మీక్ తో పాటు మేము వస్తాము అంది.
ఉమ్ ఆ
ఓకే అన్నా.
ఉమ్
ఉమ్ ఆ అప్పటికి హాలిడేస్ ఇస్తా ఆ
ఆ మాహాను గుడ పిల్చారు.
ఆ
అదే వైజాగ్ వరికి వచ్చినా నేను అక్కడకొచ్చి తీసుకెళ్తాను.
ఆ భయమే ఉందిలే వస్తా హైదరా అదే ఇక్కడ గొచ్చిందన్న అక్కడికి ఎళ్ళలేన.
అలాది వైజాగ్లో దిగిపోయి అక్కడ వరకు నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను.
ఆ
అనేది
అదేలేే
అ
ఉమ్ అదే ఉమ్ ఇంకేంటి సంగతులు ష్
అ
ది గేమ్ మెసేజ్లు రావట్లేదా? రావులే ఆ
ఉమ్ అది కూడా ఏం చేయట్లేదు.
ఎ ఆ ఆడపడుచా చేయదుగా అది అద్ చేసే బాపతే కాదుగా
నువ్వే
అద్ దాన్ సోకులు అది రీల్స్ చేస్కోడమే సరిపోతుంది. ఇంకేడ జేత్తదది ఫోను మ్ మొన్నా ఒక రీల్ పెట్టింది స్టేటస్ వచ్చిందా నీకు చూసావా ము ముక్కు పుడకపెట్టి
ఆ చూసా
ఆ ఇండియన్ ప్రిన్సెస్ అంట. ఆ ప్రిన్సెస్ గెటప్పేసి ఏదో చేస్కుంటుంది రీల్స్
హ్
ఈల్లేముంది ఒత్తున్నార్, తింటున్నార్, పోతున్నార్, ఒత్తనార్, తింటున్నార్, పోతున్నారు.
మ్
ఆ
ఏ
ఆ పర్వాలేదులె పిచ్చ లైట్ ఆ హ ఏమో రపలు అతున్నారు ఏమో నా పాన్ కార్డ్ అయితే ఇంకా రాలేదు.
ఏంటి ఇంకా
అయితంలే వర్కి ఓటస్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అన్నారు. ఏం మెన్లోది మెయిల్లో వచ్చినై చూసా గాని ఒకసారి బావగారు వస్తే చూపించాల అదేం టాని
అ
దానికేమన్న పెట్టాలా ఏంట అని చూపిస్తే
ఉ
ఏమంటరో చూడాలి. అంటే కాపీ లాంటిది పెడతారాళ్ళంతే లింక్ పెట్టి ఒక నెంబర్ ఇస్తున్నారు. టోకెన్ నెంబర్లాగా అంతే అంతకు మించి ఏం లేదు అందులో అదే చూడాల్ ఒకసార్ బావుగారు వస్తే ఏంట అని అడగాలి.
హ్
హ అదే వస్తే బాగుండ
ఉ
ఇంకేంటి విశేషాలు
ఏమి లేదు
కొత్త చీర కట్టుకున్నావా ఉగాదికి
ఉగాదికి ఏం లేవుగా
ఆ వైట్ సారి ఉండాలి వైట్ బ్లాక్ కోంబినేషన్ సారి
ఎల్లుండు పుట్టిన రోజు కదా
అవున్లే పుట్టిన్ రోజుక్ కట్టుకుంటావా
అదే ఆలోచిస్తున్న కట్టేద్దాము అని ఏముంది గుడి యెల్లెల కట్టే అలా
ఉ పెళ్లికి కట్కోవచ్చు
అవును అది బెల్లికో
అక్క బ్లౌజు రెడీమేడ్ బ్లౌజ్ పెట్టుకుంది నా పెళ్ళిలో పెళ్ళి కూతుర్ని చేసినప్పుడు సేమ్ కలర్ సారీ లాం కొన్నం రెడ్ అండ్ గ్రీన్ దా అది కట్టుకుంటదంట దానికి బ్లౌజ్ లేదని చెప్పి బ్లౌజు ఉషా డిజైనర్స్ లో బ్లౌజు పెట్టుకుంది రెడీమేడ్గా అంటే అది ప్లెయిన్ వారి అదే వర్క్ అంతా ఏం లేదు గాని ప్లెయిన్ వచ్చింది వారేమో స్ట్రక్చ బుల్ ల్లే మరి వచ్చాక చూడాలే ఎలా ఉందో ఏంటో ఆ ఆఫర్ కూడా ఉన్నట్టుంది
ఉహు
అది ఆ ఇంకేంటి సంగతులు
ఇంకా రావు కలిగానే ఉన్న
పంచలేదా పెళ్లికార్డులేవి
ఆ హా లేదు ఇంకా
ఆ స్టార్ట్ జేత్తరేమో లే ఇంకా ఈ మంత్ ఎండింగ్ లోపు ఏమనా ఇస్తారేమో
ఆ
టైం ఉందిగా
ఆ
ఓ
మూవీ లోయీ చెప్పుపోని అని చేస్తా అంటారు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మస్తుంది ఈ రోజు ఆ దొరికిపోయింది కాల్ లో అత్తకి మొత్తం వినేషింది కూతురు దగ్గరికేళ్ళి ఒట్టేపీచు కోని కూడా అడిగేసింది ఇప్పుడు నార్మల్ అండ్ ప్రేమ్ అదే సీరియల్ లో వాళ్ళిద్దరు కూడా ప్లాన్ చేస్ స్తరు ఇప్పుడు
ఆహా
వాళ్ళిద్దరు అంటే స్కెచే టాకీ
అవునా గోవాలే కదా
కు సెట్ చేద్దామని
ఆహా
ఉ దానికి
హు అండి
ఆ
అ నువ్వే ఎప్పుడు చూస్తే లెప్ ఇదేంది చివరకు రాలేదా బుడ్డోడు
లేగల శ్రీరామనవమి ఏ త్తారీక్కు శుక్రవారం ఆ శుక్రవారమా ఇరవై ఏడు
ఆ
ఉంటాను చేస్తాను.
సరే సరే